హలో
లో హలో
మీ వాయిసు సిగ్నల్ లేదనుకుంటా నా వాయిస్ నాకే విన్ వినిపిస్తుంది. నా మాట నాకే వినిపిస్తుంది మీరు కొంచెం దూరం రాగల్రా.
అవును ఆ వస్తార్
మీరు ఒకసారి బయటకు రాగల్రా మీ రూమ్ లో నుండి
ఆహ్ స్ ఏం వినిపించట్లేదా
వినిపిస్తుంది కానీ నా మాట నాకే వినిపిస్తుంది. మీకు సిగ్నల్ ప్రాబ్లం అంట, వినికిడి ప్రాబ్లం ఉందనుకుంటా.
ఉహ్ హు
మీరోకసారి బయటికోస్తే అ వీదురు గాలుల వల్ల మంచి వినికిడి వచ్చిద్దన్నమాట్లా
హలో
హలో
ఇప్పుడు ఇన్పిస్తున్నా నా మాట్లినిపిస్సుందా అ నందిని
ఆ నీమాట వినిపిసున్
అవునా ఇప్పుడేం చేస్ చన్నారు మరి చదువుకుంటున్నారా ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారా
చల్ల
చదువుకోరా మరెప్పుడు చరితం ఎప్పుడు మీకు
చదువుకుంటా ఆ ఎయిట్ టు నైన్, ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు చదువుకుంటా, తొమ్మిదిన్నరకి నేను పడుకుంటా.
తిన్డం ఎప్పుడు మరి
ఏ ఏడింటికి
ఏడింటికేనా
ఆ
మీరెప్పుడు తింటారు నేను తింటే తింటాను లేకపోతే లేదు
అదే అదేంటి
ఏనోడిస్తా
ఆ రోజూ దినకపోతే కడుపుల నొప్పు వస్తుంది మీకు మంచిగ దినాలి మీరు
ఇప్పుడేమవ్వాలి అనుకుంటున్నారు
ఆ
ఫ్యూచర్ లో ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనుకుంటారు కదా ఏమవ్వాలి అనుకుంటున్నారు
నేనా
జీవితాశయం ఏమన్నా ఉందా
ఉందిలేగానీ
ఉంది మీరూ సినిమా చూసారా
ఏం సినిమా
హ్మ్మ్ లిటిల్ హార్ట్స్ సినిమా చూసారా
ఆ చూసినం
దాంట్లో జోక్స్ ఉండే కదండీ
జోక్స్ ఏ ఉంటాయి లిటిల్ హాట్స్ అంటే ఆ హాట్ ఉండదు కదా అం దాంట్లో గుడ
ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు
ఏం లేదు ఏం చేయట్లేదు
ప్రశాంతం గా ఉండవుగా ప్రశాంతి ప్రశాంతి ఎప్పుడు ప్రశాం అతం గా ఉండేది ఏం జేస్తున్నారు కాలేజీ మళ్ళీ రేపు మార్నింగ్ ఉందా మీకు
హాలిడేస్ లేవు కాబట్టి కాలేజ్ ఉన్నట్టే
అవునా ఆ శ్రీరామనవమి పండుగ ఉంది కదా మీకు సెలవు ఇవ్వరా ఆ రోజు
ఎ ఎక్కడో పోవచ్చు
పెద్దపు చైర్మన్ మీరు గాదా
నేను ఓన్లీస్ చూడెం అక్కడ విద్యార్థి నాకు తిని పడుకోవడం అంటే
ఆ ఇందాకలో మీరు ఒక మాట చెప్పారు కదా మా ఫ్రెండ్ నీ ఊక కోపం వస్తే కొడతానని నన్నరుగ
అద్ అది ఆది ఇష్టమన్ లేదు నేను
అది గూడా మీకు ఒక ఇష్టమేన అనుకుంటా మీ ఫ్రెండ్ అంటే అంటే మీ స్నేహితురాలంటే మీకు ఎక్కువ ఆ ఎక్కువ ఇష్టం ఉండి మీ స్నేహితురాల్ని ఎక్కువగా ఇది చేస్తున్నార అనమాట కొడుతున్నారన్నమాట
అంతే అనిపో
ధన్వా
మీరుద్ధి గర్ల్ ఫ్రండ్ మూవీ చేస్తారా
చూసాం పైసలిచ్చన్ నువ్ పన్లో పొ
నిన్న హీరోయిన్ ఎవరు
దాని ట్లో హీరోయిన్ ఆహ్ రష్మిక మందన అనుయిన్ నయల్
ఇప్పుడు న్యూగ ఏమైనా మూవీస్ జుస్తర కొత్తగ
ఆహ్ న్యూగ ది ది రివేంజ్ ధురేంధర్ టూ మూవీ జుసాం అది మొత్తం ముస్లిమ్స్ వాల్ది
హీరో ఎవరండి హీరో ఎవరు నాకు దెలిదు తెలి మువీ జూసావా
అవును నాకు దాంట్లో ఒక పాట నచ్చింది అందువల్ల ఆ సినిమా జూసా నేను
అవునా
మ్మ్ మీరు జదు కుంటున్నారా
మ నే ఫోన్ మాట్లడుతున్నా ఎలా చదువుతానే
అ మీరేమన్నా దింటున్నారా ఇప్పుడు
కాలిగా కూర్చున్నాను
ఆహ్ మీరు ఏదో తింటన్నట్టుంది నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం
ఇంకేంటి మరి
ఇంకేం ఉన్నాయ్ చెప్పాలి
ఇంకేం కాల్ చేసావ్
అహ్
తెమీరా ఉంటే ఇస్తాం
నాకా ఎన్టీఆర్
పలారం
కలరూ ఉమ్మ్ నాకు నేను అన్ని కలర్స్ మే అన్ని ఎస్కుంటా అండి నా వాయిస్ నాకే వినిపిస్తుంది మీరు కొంచెం
హలో
ఆహ్ ఎప్పుడు మంచి గుంది
మీకు నచ్చిన మువీ ఉంటే ఇవ్వు నా నచ్చిన మువీ
అర్ధం కావట్లేదు
ఎక్కువగా ఒక కాన్సెప్ట్ ఉంది దాంట్లో అర్థమైన మూవీ ఇంక ముందు చూస మూవీలలో సినిమాలలో
సినిమాలలో నాకు ఎక్కువగా అర్థమయింది నాకు బావ మరదల సీను రియల్ సినిమాల అంటే చాలా ఇష్టం నేను అవి ఎక్కువ చూస్తా
ఉ
బావా మరదలు సినిమాలు మంచిగా ఉంటాయి దాంట్లో ఫ్యామిలీ ఆ కు కుటుంబం గురించి మంచిగా చెప్తారు ఆ ఆ
అలాంటి మూవీ ఒకటి చెప్పండి మీకు నచ్చి
అమ్మమ్మ గారు ఇల్లు చూసారా మీరు
అ అద ఏమో నాకు తెలియదులే ఇంకా
ఆ వాళ్ళ కుటుంబం నేను చెప్తా వినండి వాళ్ళ కుటుంబం మొత్తం విడిపోతే ఆ వాళ్ళ బావ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం దగ్గరకు చేసి వాళ్ళ మావయ్యతో మాట్ మాట్లాడి వాళ్ళ మరదల్ని పెళ్లి చే ఉంటాడు బాగుండుది సినిమా
హు హు
నాకు కుటుంబంతో ఉన్న సినిమాలంటే నాకు చాలా ఇష్టం
హుమ్
మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం
నాకు దయ్యాలున్న సినిమాలంటే ఇష్టం
ఎందుకు మీరు దెయ్యమా ఏంటి కొంప తీసి
అంటే మీరు ఆసినిమా చూస్తున్నారు అంటే ఆ కుటుంబంలో వ్యక్తి కాదు కదా సో నాకు ఆవి చూడడం ఇష్టం కాబట్టి నేను అవి చూస్తాను ఎవరి వాళ్ళు చుస్తారు
ఎండాకాలం వస్తుంది కదా మీరు ఐస్ క్రీములు తిండ్రా
హలో
హలో ఎండాకాలం వస్తుంది కదా మీరు ఐస్ క్రీములు తిండ్రా
డబ్బులు ఉండాలి తినాలి
డబ్బులు లేవా మీ దగ్గ
లేవా ప్లస్ ఇపుడు అంతగా ఎండలేం లేవు కదా ఇప్పుడే స్టార్ట్ అనాయీ కాబట్టి ఎక్కువ తినాలనిపించదు
మీకెళ్ళి కోతులు ఉంటాయా
మా కెళ్ళి కోతులు ఉంటాయి ఎందుకు ఉండవు
మీరే ఒక పెద్ద కోతి అనుకోవచ్చు కదింటున్నారు అంటే అదండి
ఆ
ఏదన్నా మీకు తెలిసినా మీకు నవలాలంటే ఇష్టం అన్నారు కదానా స్టోరీస్ చెప్పవచ్చు కదా
ఆ ఒక స్టోరీ చెప్పనా మీకు ఒక లవ్ స్టోర్ టోరీ చెప్పనండి మీకు హలో
ఆ హలో చెప్పండి
మీకు ఒక లవ్ స్టోరీ చెప్పనా లవ్ స్టోరీ కాదు మ్యారేజ్ పర్సన్ది హలో
చెప్పండి హలో
హలో
వినిపించట్లేదా చెప్పండి మర ఏదో చెప్తా అన్నారు కదా స్టోరీ చెప్పండి
లేకపోతే ఇంకొక స్టోరీ చెప్తా అనగనగా ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి ఒక్కగాన ఒక కుమార్తె ఉండిద్ది ఆ ఒక్కగాన ఒక కుమార్తె ఏం చేసింది ఆమ కి మేనస్ ఉండెద్ది వాళ్ళ మ్యానత్తకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులల్లో ఎవరైతే విజయం సాధించి వస్తారో వాళ్ళకి తన కుమార్తెనుస్తునని రాజు శపథం చేస్తాడు మీరు నా మాట విన్టు లేదా
ఎ